హలో
హలో
ఏం చేస్తున్నావురా.
ఏం లే అక్క ఒట్టిగానే బయటనే కూర్చున్నా.
కూర్చున్నావా తిన్నారా
తిన్న అక్క నువ్వు తిన్నావా
అందరూ
అందరం తిన్నాం కొసేపూ అమ్మోల్ సీరియల్ చూస్తారని బయటన్న
అవునా
తిన్నావా అక్క
తిన్నా ఇక బయట నేను కూడా తిని ఇట్లా బయట కూర్చున్నా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ అందరు ఓకేనా
ఆ ఓకే అందరు బాగానే ఉన్నారు ఏంకా రవడిపోనా
ఇవన్న ఆ క్యారెట్ ఫ్రై చేసిండే
సెట్ క్యారెట్
హెల్త్కిి మంచి విరాకళ్లు మంచి కనిపిస్తాయి తినాలి ఏ అదిదిీన్ అద మనం క్యారెట్ క ఇట్లా అంటాం గానీ బీట్రూట్ వండుకొని తినట వల్ల ఇట్లా తింటారు ఇంకా అది ఇంకా మంచిది
ఏ క్యారెట్ ముట్కును ఇంకా బీట్్రూట్ా
తినాలి హెల్త్ కి మంచిగా అనిపించినా తనుద్ది కాదు
అంతే అంతే ఇవళ
ఆ ఇది మార్నింగ్ ఈ పెట్రోల్ పెట్రోల్ దొర్కు అక్కట్లేదునంట
అదే వాళ్ళు
బాబ బండినిెట్టుకుంటూ వచ్చాండు పెట్రోల్ లేదా అని
వాళ్ల్డ్ వార్ త్రీ జరుగుతా
అవునా ఏ దేశాల మధ్య జరుగుతుంది
మన దేశం పాకిస్తాన్ ఇంకోటి చైనా కూడా పార్టిసిపేట్ చేసేతట్టున్నాది
అవునా ఎన్ని రోజులు ఇరాన్ అట్ సైడ్ ఇజ్రాయల్ మధ్యలా జరిగింది అని విన్నా
ఈసారి ఇటు తిరుగుతట్ ఉన్నది కానీ ఇండియా మంచి పర్ఫెక్ట్లా ఉన్నది ఈ సారి
అవునా అయ్యా ఈ దేశ చాలా అంతా అసలు ప్రజల పైన ఈ మధ్య తరగతి
ఎఫెక్టివ్ వడుతుందింటే ఆ కొంతమంది అయితే సీక్రెట్గా ఇన్లకి వచ్చి చంపుతారు
అవునా ఇవి ఇంక మార్నింగ్ గ్యాస్ సడన్ గా అయిపోయింది గ్యాస్ బుక్ చేసి ట్వంటీ డేస్ ముందే ఎందుకైనా మంచిదని చేసి పెట్టినాము ఆ చేసి పెడితే అది వస్తాను వస్తాన అన్నాడు గ్యాస్ గ్యాస్ బండ్ అయినా రానే రాలేదు
ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు డీజిల్ దొరక్తలేదు పెట్రోల్ దొరక్తలేదు రేట్లు మండిపోతానయి
బా ఇక మరి వాళ్ళు ఇప్పుడు ఈసారి రేట్లు ఎంత పెంచిల్లో ఆ పెట్రోల్ కూడా ఈరోజు న్యూస్ లో చూసిన ఉన్న నార్మల్ రేట్ కంటే పెంచిల్లట వాటి పైన పెట్రోల్ డీజిల్ పైన రేట్స్ కూడా
నిన్న న్యూస్ లో కూడా ఏవడో దొంగ ఇంట్లో బడి మూడు రెండు గ్యాస్ మొద్దులు ఎత్తుకుపోయిండు పది తులల బంగారం బయటనే ఉన్న తీసుకు పోల ఆడు చూసి కూడా
అట్లాంటి రోజులు వచ్చినాయి గ్యాస్ని కాపాడుకోవాల్సిన రోజులు పది తులల బంగారం పే ఎక్కడ గ్యాస్ మొద్దులు ఎక్కడ అయినా కూడా గ్యాస్ కె ప్రిఫరెన్స్ చిన్నంటే చూడు ఎట్లున్నదో గ్యాస్ కొరతా
అదే మరో గోల్డ్ డిమాండ్ ఇప్పుడు గ్యాస్ డిమాండ్ పెరిగింది
అవును అవును నిజంగానే ఇంకా ఊర్లలోనయినా గ్యాస్ అయిపోతే కట్టెల పోయి మీద మ్యానేజ్ చేయొచ్చు గాని సిటీ లల్ల పాపం వాళ్ళు ఎట్లా వండుకొని తింటారు వాళ్ళు ఎట్లా మ్యానేజ్ చేసుకుంటారు
హోటలల్లో అయితే వాళ్ళు హోటల్ల్ అంటే వాళ్ళు పెద్ద సిలిండర్ తెప్పి కుంట్టరు ఒక ఆరు నేల్లు తటు మొత్తం టిఫిన్లు కవర్ చేతారు కాబట్టి వాళ్ళు
ఆ ఇంకా న్యూస్ లో హోటల్స్ వాళ్ళు కూడా అంటుండేగా ప్రతిది ఇట్లా మేము గ్యాస్ మీద వండాలని అంటే గ్యాస్ రేట్లు ఇట్లా గ్యాస్లు దొరకట్లేవు రేట్స్ పెరిగినాయి ఆ సో టిఫిన్ రేట్స్ అయినా పెంచాలి లేకపోతే గ్యాస్ అయినా మాకు అవైలబుల్గా ఉంచాలి అని చె చెప్పి వాళ్ళు కూడా స్ట్రైక్ చేసి ఉండే మొన్నటి దాకా
ఆ మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ గ్యాస్ ఇప్పుడు వేపించుకుంటే మూడు వేలు పడ్డాయట సిలిండర్
అమ్మా అంత పెరిగిందా ఓ నైన్ ఫిఫ్టీకి నేను లాస్ట్ టైం నైన్ ఫిఫ్టీకె ఎపించుకొని వచ్చిన
ఈ సారి త్రీ థౌసండ్
అవునా త్రీ థౌసండ్ అమ్మో నార్మల్ వాళ్ళు ఏం కొంటారు ఇగ ఊర్లో ఉన్న వాళ్ళు అయితే పె పేదవాళ్ళు మొత్తం ఇగ కట్టెల పోయి కె ప్రిఫరెన్స్ ఇస్తారు
ఆ ఇంకా హోటల్ అయితే కొద్దిగా ఇది పెద్ద సిలిండర్ దానికి సెవెన్ థౌసండ్
ఆ చెప్పడం మర్చిపోయినా ఇగ అమ్మ కూడా గ్యాస్ ఎప్పుడైపోతదో అని చెప్పి ఒక పొయ్యి మట్టితోనే ఒక పొయ్యి తయారు చేసింది
బా ముందు జాగ్ర త్త అదంతా
ముందు జాగ్రత్త ఆ కట్టెలు కూడా తెచ్చి పెట్టుకున్నాము ఏ టైం ఎట్ల పిల్లలు ఉన్నాము సడన్ గా ఇగ ప్చ్ సిటీ లైఫ్ అంటే వేరే గాని మనం విలేజ్ లా ఉమ్
వాళ్ళ ఆకలి అన్నారనుకో మళ్ళీ ఇబ్బందయితది
అవును అందుకనే అన్ని ముందే రె రెడీగా పెట్టుకున్నాం అన్నట్టు అదే స్టోర్ చేసుకున్నాం అన్నట్టు రెడీగా ఇగ సిచ్చువేషన్ ఎట్లు ఉన్నా కూడా కొంచెం
అసలు ఈ వరల్డ్ వార్ బాధిదంగా గానే ఈ మొత్తం సిటిజన్ పడతాంది ఎఫెక్ట్
సిటీ పాపం సిటీలలో ఉండే వాళ్ళు ఎలా ఉంటాలో
ఇంకా సిటీలో బాంబ్ బ్లాస్ట్లు గిట్లా అయితే ఇంకా ఎట్ల ఉంటాదో దారుణం ఇగ
అసలు రీసెంట్గా నే చూడ రాదు మా మా తమ్ మా అన్నయ్య ఇక్కడ వేరే విలేజ్ లో ఉంటాడు మాకు దూరంగా సడన్ గా వాళ్ళు ఏమైందనంటే ఎట్లుంటారు ఇక చదువుకున్న వాళ్ళు కనీసం వాళ్ళ వైఫ్ కి ఎట్లా పొయ్యి ఎలా వెలిగించాలో కూడా తెలవదు ఏమైంది రూమ్ అంతా షిఫ్ట్ అయ్యారు మొత్తం సడన్ గా గ్యాస్ అయిపోయింది వాళ్ళు అమ్మ వాళ్ళ తోని కూడా ఉండట్లేదు సపరేట్ వచ్చేసిర్రు వేరే ప్లేస్ కి సడన్ గా గ్యాస్ అయిపోయిందంట చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ పేరు మీద కనీసం గ్యాస్ కూడా లేదు
మరి ఎట్లా ఏం చేద్దరు ఆడవాళ్ళు
అయితే ఏమైంది ఆ గ్యాస్ తీసుకొని మా ఊరిక వచ్చిండు ఆ గ్యాస్ ముద్ద కుని అప్పుడు దొరకకపోతే మేమేం చేసినాం ఇక మాకు కొంచెం ఉన్న దాంతోనీ అడ్జస్ట్ అయిదాం అని చెప్పి ఇప్పుడు చెప్పలేదు ట్వీ ట్వంటీ డేస్ బిఫోర్ బుక్ చేస్తే వాళ్ళు వస్తామని చెప్పి రాలేదని ఆ వాళ్ళ కోసం అ బుక్ చేస్తే ఏమైందనంటే అప్పుడు వాళ్ళు ఇయ్యనన్నారట ఆఫీస్ దగ్గర ఇవ్వనన అంటే అప్పటికప్పుడు బయట ఇంకా బ్లాక్ లో మరి ఎట్లనో కానీ ఒక సెవెన్ కేజెస్ అంతా నింపించుకొని మళ్ళీ వెళ్ళిపోయిండు బైక్ మీద పెట్టుకొని అదే మాకు ఈ రోజు వస్త వస్తా అని రాలేదు ఇప్పుడు మళ్ళా సడన్ గా అది కూడా అయిపోతే ఇప్పుడు వాడి పరిస్థితి ఏందో
బయిట
ఆ ఇంకా మాకు ఈ మా ఇంటి ముందు వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా గ్యాస్ ఉండేది అడిగి పెట్టిన ఎందుకైనా మంచిది ఇది అయిపోతే మాది ఇస్తలే గాని గ్యాస్ వస్తుందట ఇస్తారా అనింటే వాళ్ళు ఇస్తామని చెప్పిరు కానీ గ్యాస్ వాడే రా
నేను కూడా బుక్ చేసినా నేను కూడా మొన్న ముక్ చేస్తా భయం మీద
అవునా ఎందుకైనా మంచిది అవును ఏదో ఫంక్షన్ ఉన్నదాని విన్నా ఈ వీక్ లో మరి ఇంట్లో అన్ని ముందే ఇకను రెడీ జేసుకోవాల్సి ఇప్పుడు గ్యాస్ గూడా కొంచెం లొస్తే ఇబ్బందయితుంది కాబ
ఈ పోయి సెట్ జెయ్యాలె
ఆ సెట్ జె కోళ గ్యాస్ ఎంత కట్టెలపోయి మీద ఉ కైనా మంచిది విలేజా ఇ ఇటు కట్టెలు జూసుకోవాలి అటు ఇక ఒకవేళ బాగా అసలే ఎండలు కొడా ఎండ టైమ్ లో బయట ఉండి కట్టెలు పోయయి మీద వండలు తే ఆ ఎప్పుడైనా గ్యాస్ మీద వండుకోవాలి గాబట్టి గ్యాస్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్
వంటంతంత పొద్దున స్టార్ట్ జెయ్యాలె ఒక్కసారి
ఆ అవును
పొద్దున స్టార్ట్ జేస్తే ఇగ ఉంటది అది ఎట్లా సమయం కాట్టి
ఆ ఈవనింగ్ ఆఫ్టర్నూన్ వరకు తినేస్తారు ఇగ ఆఫ్టర్నూ తన్న తర్వా ఏమింటది డైరక్ట్ ఈవినింగ్ ఉంటది గదా ఇగ మళ్ళా
ఇగ ఈవనింగ్ అంటే ఒక్కొక్కడు ఏ ఏ షాప్ లో ఉంటరో ఏం పట్టుకొని ఉంటారో ఒక్క కొ ఒక బ్రాన్ బట్టుకొని కూసుంటరిగా
మొత్తానికయితే మంచిగా గ్రాండ్గానే జేస్తారేమో గదా ఫంక్షన్
ఆ ఏమ్మా ఎట్లయితే వచ్చి ఎంతమంది చుట్టాలు వస్తామంటారు ఎంతమంది ఇట్లా
ఇంగ చెల్లె ఒక్కతే కాబ ట్టి
కొంతమంది సంబరాన్ని గురారు
సమ్బర్ సమ్మరనా సమ్మర్ లో ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి ఎందుకు కు రారు ఆహా ఎండ టైమనా
కెప్పు
ఉ మొన్న నా మా అది చిన్నోని బర్త్డే నా కొడుకు బర్త్డే అట్లనే జరిగింది తెలుసా అందర ఏమో చాలా మంది వరకు ఆఫ్టర్నూన్ అనుకోని ఆఫ్టర్నూన్ వచ్చిళ్ళు మేం స్టార్ట్ చేసింది సెవెన్ అనుకుంటే సెవెన్ బై ఎయిట్ థర్టీ నైన్ అట్లా అయింది ఈవినింగ్ టైమ్ ఏ ఏద్దగ దగ్గర ఎవరైతే మన దగ్గర రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు వచ్చిళ్ళు మా పాలొల వరకు వచ్చేళ్ళు ఇగ కాలని వాళ్ళు అంతేగా
మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశార
గ్రాండ్గాని ఇంకా ఫుడ్ అయితే చాలా వేస్ట్ అయింది తెలుసా అందరు వేరే వేరే ఊర్ల వాళ్ ఎండ కొడత ంద ఎం రాలేదు వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ ఏం వస్తాం తి అని వాళ్ళు ఇక నైట్ అనేసరికి మళ్ళా వాళ్ళు రాలేదు
సెవెంటీన్త్ కు సెవెంటీన్త్ కు మా ఒక మా ఊర్లోకి అన్నది రిసెప్షన్ మ్యారేజ్ ది యా ఈ యా మ అయిపోయి మధ్యాహ్నం అయితేనే ఫుడ్డు ఏమనుకో క సగం మంది రళ్లే ఫుడ్ వేస్ట్
యా ఆ ఇక నెక్స్ట్ డే ఏం చేసినాం అదంతా తీసుకెళ్ళి మన ఆవుకో సంథింగ్ ఎట్టుకో పెట్టి పెట్టిళ్ళు ఇక అవ్వయినా తింటేయ్ కదా అని చెప్పి అంటే కరీ ఇట్లా మిగిలిన మేము నెక్ హే మా దగ్గర చుట్టాల్ వరకు ఉన్నారు వాళ్ళు తిన్నారు ఇక మిగిలింది తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ వేరే వాటికి పెట్టీలు అన్నట్టు
ఆ అన్నం అంటే పెట్టొచ్చు అవి ఆవులకు
ఆ ఆవులకు బరలకు
ది
ఆ అట్లా జరిగింది ఇక అందుకనే కొంచెం ఆ ఎంత మంది వస్తున్నారో క్యాలిక్యులేట్ చేసుకొని అప్పటికప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకుంటే బెటర్
ఉ ఇది కూడా కరక్టే కొంచెం వెనక ముందు అయినా ఏం కాదు గాని కొంచెం తక్కువ పెట్టుకోవాలే
తర్వాత ఏముంది ఆ కట్టెల పోయలా కాబట్టి ఇప్పుడు తొందరనే అయితది పెద్ద పెద్దయి పెడతారు ఎట్లాగా ఆకేషన్ అంటే సో అయిపోతది సెట్ అవుతది